అండి
ఆ బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నార
ఆ బన్న
ఏమో సౌండ్ వస్తంది మీ దగ్గర
ఏం సౌండ్
అంటే ఫుల్ గాలి వచ్చినట్టు
కోలార్ సౌండ్ అనుకుంటా
అవునా
ఉడుకప్పుస్తాంది కదా ఎండ
హు
బయట ఏమో చల్లగా ఉండే అప్పటి నుంచి
ఉమ్
ఇగ లోపల వచ్చి కూర్చున్నమంటే ఆ ఫుల్లు ఉడుకుతాంది రూమ్లో.
అవును
ఇగ అందుకే కూలరేషిన
ఉమ్ మీది ఆ కొంచెం
ఆ ఓకే
ఆఫ్ చేయకండి గనీ కొంచెం, దూరం జరిగినా గాలి తక్కువ ఇనిపిస్తుంది.
ఇప్పుడు?
ఆ ఓకే
ఆ అయిపోయిందా వంట తిన్నరా?
తినలేదు ఇంకా.
వంట అయిపోయిందా?
ఉమ్ అయిపోయింది.
ఏం చేసారు ఇవాళ?
యల్లో రైస్.
ఆ
ఉమ్
ఉమ్
మీరు తిన్నరా?
ఆ లేదు తినలేదు ఇంకా.
ఉమ్ మీది స్లాపా?
ఆ స్లాబ్ బిల్డింగే అండి.
అవునా కూలుగనే ఉంటది కొంచెం.
ఎక్కడ కూల్ అండి, బిల్డింగే పేరు గని అమ్మో రేకుల కన్నా బాగా ఉడుకుతాంది. ది ఇంకా.
అవునా, ఏమో స్లాబ్ అయితే కొంచెం కూల్ గుంటదేమోనని. నీ అనుకున్నా.
టె కూల్ అంటమా ఇంకా రేకుల ఇల్లలా ఉంటేనే కొంచెం చల్ల లగా ఉంటది
అయేమంతా సల్లగ ఉన్నయి. అవి సిమెంట్ రేకులు అయితే. చల్లగా ఉంటయి గి స్టీల్ రేకులు అయితే ఘోరంగా వేడి ఉంటయి.
ఏం రేకులా ఆ స్టీలి ఉండద్దు రేకులు.
ఆ స్టీలియే ఇగ మాకు మా ఊర్లో కోతులు ఉంటయి కాబట్టి. స్టీలి అయితేనే మేము ఉండగలుగుతం.
ఆ వస్తయి అట్ సిమెంటరీ అయితే అవి వట్టిగనే
ఆ పగిలిపోతయి ఇగ మళ్ళీ మేము తెచ్చుకొని ఏసుకోలేమిగ వాటిని.
ఇగ అవి బాగా దేగుడు దునుకుడు చేస్తయి కాబట్టి.
అవును.
కోతులు బానే ఉంటాయా అటుకి.
ఆ ఫుల్
నాకు కూడా అయితే బాగానే ఉంటాయి. మాకైతే ఇ కదా మా ఇంట్లో వచ్చి కూర్చొని అన్నం తిని సరిపోతాయి
ఏం పెట్టాల్సిన అవసరం లేదు మాయి గంజులు కనబడితే పాట్
ఆ మాయింట అల్లనే ఉ అంటే ఇగా మా మామయ్య వాళ్ళు ఏం చేసిళ్ళు అది ఇంకా చిన్న ప్రెగ్నెంట్ ఉండే అది
హ్
అయితే ఎట్లా ఉంది కదా అనేసి ఒక రోజు పెట్టినాం ఇగా కలిపి చిన్న ప్లేట్లు బేడుతే ఐతే తిన్నది పాపం ఇంట్లో వచ్చి కూర్చొని మంచిగా కూలర్ ముంగట కూర్చొని కూర్చొని తినేసి వెళ్ళింది. ఇగా అది రోజు అట్లనే అలవాటు అయింది ఇగా
అవునా
ఇంట్లో వచ్చి కూర్చొని చూస్తేది కాని సామాన్ తీసి తినది
హ్
ఇగా వేరే కోతులు దాన్ని చూసి వస్తయి ఇట్ల తింటయి మొన్న మేము అందరం ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం అది వచ్చింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చే సింది అందులో అంటే కూరగాయలు పెట్టే బాక్స్ ఉంటాది కదా
అవును
అందులో నుంచి మామిడి కాయ తీసి తిన్నది
అట్లనే చేస్తాయి ఇంకా డా డబ్బా తీసుకోవాలనుకున్నా కూడా తీసుకపోతాయి
ఆ అది అంత వెరూలే లెక్క చేసినా చేస్తది.
ఆ అందుకే మీరు మరీ అంత గారాబం చేయకండి కోతులని
లేదు అది ఏమనది ఇగా దానికి పిల్ల ఇగా రెండు పిల్లలు ఉన్నాయి దానికి చిన్న చిన్నయి ఇగా పాపం మస్ అనిపిస్తది ఇగా నోరూ లేని జీవులు కదా ఈ ఎండకి
హ్ ఇప్పుడు పాపమే అనిపిస్తది గాని అవి అలవాటు అయినంక
ఆల్వాటు ఐతే ఇగ కష్టము అయితది ఇగ మనం పాపం మనేటోళ్ళు ఉండారు.
అవును మాకు అట్లనే ఉన్నది ఇప్పుడు
మాకు కూడా ఇక్కడ రే టూ అంటే ఇంటి ముంగట షెడ్ లెక్క ఉంటాది దాని బట్టి ఎట్లా ఊగు తాయి అమ్మో అది పడతారు కావచ్చు దాంట్లో నుంచి అన్నట్టు అనిపిస్తది
అవును పలిగిన పలగోడుతాయి అవి
ఆ పగలు తాయి ఇగ మనం ఏం చేస్తము మరి పగలినా మనం ఏం చెయలేము ఇగ అవి కింద పడిన ఏం చేయలేము తర్వాత అయ్యో అనడం తప్ప
అవును మాకైతే వాటర్ ట్యాంక్ ఉన్న పైప్ లైన్ ఊపి ఊపి ఊపి త్రీ సైడ్ త్రీ ఫోర్ పైపులు
ఆ అర్రే
ఒకటీ మాకు కిందికి వచ్చే వాటర్ పైపు తప్ప వేరే పైపులు అన్ని పడేసే ఉన్నాయి.
మరి మీకు వాటర్ వస్తాయా
ఆ ఇగ వాటర్ వస్తాయి. గాని ఇక వాటిని సెడ్ చేసిరూ గానీ ఎట్లయినా ఫస్ట్ ఉన్నట్టు ఉండది కదా కొన్ని లీక్ అయిపోతా లేవ
ఉండది ఉండది లీక్ అయితేదా
ఇక కొన్ని కొన్ని ఇగా బానే పోతాయిక అప్పుడప్పుడు వాటర్
అ
ఏమో ఇ రాను రాను ఈ బిబ్రల ఈ ఊళ్ళ మే కోతులు ఉంటాయో మరి మేము ఉండుడో మాకు అన్నీ ఆ ఫుల్లు అవే మమ్మల్ని గెదుముతాయి మే వాటిని గెదమకముందు
అలా అయితే మీ ఊళ్ళో కోతులు బాగానే
ఆ బానేన్నాయి ఒకసారి పట్క పోయినారు కానీ మళ్ళా అవి వాటికి పిల్లలు వాటికి పిల్లలు వాటి పిల్లలు ఓయని కలిసి ఇంకా బాగా అయినయి
ఇక అ ఒక్కసారి దారి చూసింది అనుకో ఏ మూలమైనా మళ్ళీ అది పట్టుకొని
ఆ
కుక్క అయేన కుక్క కానివ్వండి పిల్లి కానివ్వండి ఆవులు జంతు జంతువులు ఒక్కసారి దారి చూసినాయి అంటే మళ్ళీ అవి పట్టుకొని వచ్చేస్తాయి
ఇగ అవే అంతే ఇగ అందుకే మాములుగా ఏ జామ చెట్టు ఉన్నా కష్టమే ఏ మామిడి చెట్టున్నా కష్టమే అవి తిన్న తర్వాత ఇక మిగులితే మేము తినాలి అన్నట్టుంటది ఇక
మనం మనం తిన్న తర్వాత వాళ్ళు తినడం కాదు వాళ్ళు తిన్న తర్వాత మిగులుతే తె మనం తినాలి ఇప్పుడు మా కూడా మంచి మామిడి చెట్టు ఉంది అవి పుల్లగా ఉన్నప్పుడేమో వాటిని ముట్టలేదు అవి
ఊ
అది మంచిగా పండినక సగం సగం తినేసి పడేయుడు
ఉ అంతే మళ్ళా మొత్తం కూడా తిన్నాయి
అబ్బా కాయపడితే మంచిగా ఉండు తినొచ్చు అని మేము ఆ కాయని చూసుకుంటా ఉంటాం అది ఎపడి దనే సరి కదా మరి కోకి కోకి కొరికి అన్న ఉంటాయి లేదా చిల్కలు కొరికి అయినా ఉంటాయి
ఆ అవి అట్టనే చేస్తది ఏదైనా సగమే తింటది మొత్తం కూడా తినది
అందేవని దస్తతే ఇగ
ఊ అందుకే కష్టం వాటితోటి
కష్టమే ఎట్లా ఏం చేద్దాం అనుకుంటే వాళ్ళతోని కొంచెం చూసుకునే ఉండాలి
ఉ డోర్ తీసింటే చాలు పోతాయి
ఆ
హం హం అందుకే మేము ఇంటి ముందు ఉన్నా కూడా డోర్లు వేసుకొనే ఉండ ఉంటాం ఇక
ఎప్పటికి డోరు ఉంటే మరి గాలి వస్తద
ఆ ఇక అదే కొంచెం కానీ మన ఇంట్లో చొస్తా అవి అంగడి చేస్తాయి మొత్తం అన్ని పడేస్తాయి ఏమి కా కనిపిస్తా అవి గుంజుతాయి అంత గోరం గోరం చే తాయి ఆ అంగడి భరించే కంటే కొంచెం వేడిని భరించోచ్చు ఉమ్
అంతే అంతే ఇంతప్ప మళ్ళీ అదొక్కసారి వచ్చి అంగడి చేసింది అంటే ఏది ఎదో స్టార్ట్ చేయలో అర్ధం
అర్ధం కాదు ఇగ ఏడుపోతది ఇగ మొత్తం అది అంతా చూతే ఇగ ఉమ్ అందుకే ఇంకా ఆ వేడి కన్నా కొంచెం రెస్ట్ అంటి ఇట్టదేమో గాని వీటి అంగడి తట్టుకోలేం
తట్టుకోలే
అమ్
తమ్మల్లో ఎట్టు వెళ్ళారు హాలిడేస్ లో పోయిన నయిట్ నేను
ఆ వెళ్ళేసి వచ్చా హమ్
ఎంజాయ్ చేశారా బాగా
ఇగ ఇంజాయ్ ఏముంటది మొత్తం ఎండే నా ఏట్టు వెళ్దామన్నా అద్దు ఎండకి ఏం వెళ్తారు అనుడు ఇంటికాడ ఉండుడు
అంటే ఆ ఎండకి బయటికి వెళ్లాలంటేనే భయం ఏయ్ థర్టీ కె స్టార్ట్ అయేది ఎయిట్ థర్టీ నైన్
అవును అందుకే ఎటు ఎల్ల కుండా ఇగ ఆ మామిడి పండ్లను తింటూ చేట్ల క్రింద ఉంటూ ఉన్నాం
హమ్ ఎండలు అట్లా ఉండే మరి ఎవర్ని కూడా బయటికి ఇక మన సుంటోలే ఒక రోజు పోయివస్తనే అమ్మో అని ఉంటాం ఇక ముసలోలు చిన్నపిల్లలు బయట వెళ్దేవిగా పాపం వాళ్ళు నెక్స్ట్ డే లేవని లేవని కావచ్చు
లేవరు మళ్ళా ఎండ దెబ్బ తలుగుతది మళ్ళా ఫీవర్ వస్తది వాళ్ళకి
అంతే ఆరోగ్యాలు కరాబా అవుతాయి ఇగ జరమనీ జలుబనీ హుం నీళ్ళు తేమని అది అని ఇది అని
ఇక పెద్ద వాళ్ళకైతే తలనొప్పి కంపల్సరీ వస్తది
ఆ అంటే గాబరా గాబరా అయితా ఉంటాది ఇగ వాళ్ళకి అసలు డోర్ ఓపెన్ ఉంటే చాలా చర్రమని ఎండ రుమ్ మద్దం రూమ్ లకి ఇగ ఆ పైన ఇగ ఇంట్లో కూలర్ ముందు కూర్చుంటేనే హాయ్ అనిపి
మళ్ళీ కాసేపు పక్కకెళ్తే అమ్మో అనిపితది
ఆహా అసలు వంటగదిలో వంట చేయలని అని పించదు
అవునవును మొత్తం అటు చెమట కార్తా ఉంటది ఇటు వేడి తగులుతా ఉంటది అదే
బాగాగే అంత గాబర గాబర ఆయితు ఉంట తెలిగా భూంలో
అది తీని ఒక పది నిమిషాలకు గంటలు గంటలు అండాలే
ఆ మళ్ళా అందు అది తక్కువ అయింది ఇవి తక్కువ అయింది అని అంటారు
ఉమ్ ఆ ఇంకా వేడికి చేసుడే ఓ చేసిండ్రు అని అనుకోవాలే
ఆ అబ్బో అట్లా తింటారా
ఉమ్ తినడు ఇగ వాళ్ళు ఆలోచించారన్నట్టు వాళ్ళకు చేతే అనుభవం ఉంటది వాళ్ళు చెయ్యరు కాబట్టి ఇగ అనేస్తారు అట్లా హ
ఏందంటే అసలు వంట గదిలో అస్సలు ఉండే బుద్ధి కాదు ఇగ
అవును ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఘోరం
మార్నింగ్ పూట బాగా అంటే బాగా ఉంటది మళ్ళీ ఈవినింగ్ సడన్ గా చల్లబడి పోతంది
ఉ చల్లబడతంది గాని గాలి రావట్లేదు
ఏ ఇవాళ వచ్చింది గాలి మంచిగానే ఇటు సైడ్ ఉరిమింది కొద్దిసేపు మె రిసింది ఇక కరెంట్ ఉండేది కావచ్చు అనేసి అనుకున్నాం మేము
అ
కానీగా ఉండే కరెంట్ మాకు
అప్పుడు అచ్చింది గానీ ఈ ఇప్పుడు ఏం వస్తలేదు గాలి
గాలి వస్తే బాగుండు కొంచెం
ఉమ్
ఈ గాలి లేకుండానే వెదర్ చేంజ్ కి మనకి చాలా మందికి ఇబ్బంది అవుతుంది
అవును బాడీ కూడా బాగా హీట్ అయితది మళ్ళా
రాషెస్ అయితయి చెమట కాయలు అయితాయ్ ఎలర్జీ టైప్స్ అయితా ఉంటాయి ఇంకా ఎక్కువ